ఓ ఏం చేస్తున్నావురా
తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
హ్మ్ఆఫ్టర్నూన్ది తినాలి మార్నింగ్ టిఫిన్ చేసిన
ఏం టిఫిన్ చేసావ్
పూరి కోసం వెళ్తే వాడు ఏమన్నాడు గ్యాస్ షార్టేజ్ ఉందమ్మా పూరి ఎయట్లేదు నీకు వేరేది ఏమైనా కావాలంటే చెప్పు ఇడ్లీ ఉన్నాయ అని చెప్తాండు వాడు
అవునా
హ్మ్ ఇక్కడ గ్యాస్ షార్టేజ్ వల్ల కొంతమంది టిఫిన్ సెంటర్స్ తీయట్లేదు తీసినా కొంతమంది ఏమో ఆ పూరి ఆ అట్లాంటివి ఉంటాయి కదా గ్యాస్ తో బాగా యూజ్ చేసే తే వేయట్లేదు ఇగా
అంటే ఒక ట్వంటీ దాకా ఒకసారే పెట్టి తీయొచ్చు
హ్మ్ ఇక అది అయిపోతే మళ్ళీ అది మళ్ళీ పూరి వేడి వేడిగా ఉంటేనే బావుంటది అందుకోసం అని వే లేదంట వాళ్ళు
అవును ఆ కానీ ఇప్పుడు వచ్చిందన్ అంటారు కదా మళ్ళీ గట్ల ఎమ్ లేదు ఇబ్బంది అంటారు కదా
ఆన్ తునాను వచ్చినాయి ఒక రెండో షిప్స్ తే ఏమో వాడు పర్మిషన్ అయితే ఇచ్చిండు మన దాక వచ్చేంత వరకు కొంచెం ఉంటది
టిట్లో మీ ఇంట్లో ఎట్లా వడతారు
మా ఇంట్లో ఎప్ ఇప్పుడు నార్మల్ వాడినట్టే వాడతాను మా వోల్లు అయితే అంటే అది వచ్చిందన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కదా అందుకోస మని మొన్ననే ఫీల్ చేసిన్రు ఒకటి అయిపోతాయి రంగాన్ కై అయిపోవడానికి వచ్చింది సో మొన్ననే ఫిల్ చేసి పెట్టారు
మంచిదే లే ఒకటి ఉంది కదా బండ అ చాలుడేస్ వస్ సర్ త్రీ మంత్స్ పైన వస్తదా
మాకు టూ మంత్స్ టెన్ డేస్ అట్లా నే వత్తది అంత ఉడరు అదు మాకు వితౌట్ ఫ్రైస్ వెళ్ళవు కదా పక్కన ఏదో ఒకటి కావాలి ఎనీ టైమ్
అవునా
సయం కొంచం తక్కువ అస్తది
నార్మల్గా అంటే ఏది పోదు ఇది ఏదో ఒకటి అప్పడాలు అవివా
ఆ పక్కన కావాలి అవి అప్ అప్పడాలని ఆమ్లెట్స్ అని త్రీ టైమ్స్ తింటే త్రి టైమ్స్ ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి ఉంటేనే పోతది కొంచెమైనా
కర్రీ తో వోదు
ఆ ఉట్టి కర్రీ అసలు అది ఇంపాసిబుల్ అది
ఆ
ఎప్పుడో ఒకసరే అంటే అడ్జస్ట్ ఐత గానీ ప్రతిసారి కర్రి నే అంటే ఆహా నా వల్ల కాదు ఏదో ఒకటి చేయండి మీరు అంటా ఇగ అ పడితే లాక్డౌన్ పడొచ్చు అంటా మళ్ళీ అదే పెట్రోలీ వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు ఇరాన్ మీద వేస్తే చాలా వరకు ఆయిల్ రేయిన్ పడ్డది కదా సో దాని కోసం అని కంట్రోల్ చేయలేం పెట్రోల్ అంతా పెట్టుకోని ఎవ్వర్ దగ్గర లేవు అంట పడ్తే పడొచ్చు ఆల్మోస్ట్ మళ్ళీ లాక్ డౌన్ వస్తది
లొక్డౌన్ వస్తదంట ఇగ ఇప్పుడు పెట్రోల్ దొరకట్లే కదా ఆయన
మ్మ్ లేదు వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు ఇరాన్ మీద బాంబులు వేశారు కదా స్టోర్ చేసుకొని పెట్టుకునే అంత పెద్ద బాంబు ఏసేసరికి ఇక ఉంటాయా మొత్తం కేమి కలిసి ఆ రోజు అయితే అసలు వాళ్ళకి సన్ కనిపించలేదంట ఇరాన్ లో ఆయిల్ రన్ మొత్తం వచ్చింది
ఆ
మళ్ళీ దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి వస్తాయి ఇప్పుడు కాకుండా లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట వాళ్ళకి అందుకోసం బయటికి రావద్దు అని చెప్పిన్రు
మన దాంట్లో మోదీ చెప్తున్నారు కదా
మ్మ్ కొంచము లాక్డౌన్ పెడితే ఓన్ వెహిక కిల్స్ యూస్ చేయడం ఆపేస్తారు ఇవి గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేయడం ఆపేస్ సరే కొంచెం బెటర్ అయిద్ది అప్పటి వరకు అది బ్యాకప్ చేయొచ్చు అని అనుకుంటున్నారు
ఆ అదే కావచ్చు
ప్రశాలద్ దగ్గర కూడా ఉంది కాని సరిపోయేంత లేదు
మ మ్మ్ వర్క్ పరంగా మళ్ళీ అం అందరూ ఇప్పుడు అంటే వేరే వేరే ఏమంటారు వేరే వేరే ఊర్లు వెళ్ళేటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు వర్కు పరంగా వాళ్ళకి ఇబ్బంది అయ్యితది కదా
అవును వాళ్ళకు వర్క్స్ ఉండవు మళ్ళీ
ఉండయ్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళ అందరూ ఇప్పుడు ఉత్తిగా ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదు కదా రెంట్ కట్టుకోవాలి కరెంట్ అవి ఇవి అన్నీ ఉంటాయి మనం డ్యూటీకి వెళ్ళంది వాళ్ళు మనకి మనీ ఎట్లా వస్తాయి మనీ మనం ఇంటి రెంట్స్ అవి ఇవి ఎట్లా కట్టుకుంటం అది కూడా ప్రాబ్లం
లాస్ అది హ్మ్మ్ మళ్ళీ కొంచం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే సెట్ అయిది కాకపోతే అందరి వర్క్స్ ఒకేలా ఉ
ఒకేలా ఉండవు అవును కొంతమంది ఇప్పుడు హార్డ్వేర్ ఉంటారు వాళ్ళు వెళ్ళి చేస్తేనే అయితాది వాళ్ళు ఇ ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి చేయడానికి అట్లా ఉండదు వాళ్ళకి అ అదే అట్లా ఎట్లా అని మేము అదే అనుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇక పెట్రోల్ బంక్ కూడా మూస్తారు ఆప్ చేస్తారు అని అంటారు కరికి ఏదో కల్తీ వచ్చింద అంటారు మరి ఏం తెలివట్లేదు మరి
ఎందైతే ఎట్లా ఐదు
అది ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత పట్టిస్తేనంట ఇక మైలేజ్ అనేది తక్కువ అయిదింట మరే ఏ ఇ దాంట్లో ఏం కలిస్తా మరి ఆల్రెడీ ఇన్ని ఇన్ని రోజులు ఎక్కడో ఒక్కడా కల్తీజరుగుతూనే ఉంది పెట్రోల్ లో కూడా వాటారు ఇస్తన్నా గద చాలా వరకి ఇప్పుడు ఆ ఇంత ఏం చేస్తారు
చాలా మంది అట్లా అప్పుడు పెట్టారు కదా రీల్స్ లో
అవునవును సగం వరకు వాటి ఇద్దరే ఉంటే దాంలో పెట్రోల్ కొట్టించి వచ్చిన
అవును
దాని వల్ల బైక్స్ అవి మోటార్స్ అవన్నీ ఖరాబ్ అయితాయి లాంగ్ టర్మ్ వస్తుంది అది కూడా కాకపోతే వాళ్ళకి డబ్బులు కావాలని అట్లా చే సర
సారు
ఇరాన్లో అయితే ఇంటర్నెట్ కూడా బంద్ చేసింది వాళ్ల
మన సైడ్ కూడా అవుతది అంటారు కానీ మరి అవుతుదా కాదు
కపోతే అక్కడయితే ప్రజెంట్ బంద్ చేసిండ్రు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి తెలియదు అని
అవునవును
అందరి ఏం ఇంట్లోనే ఉండండి అని చెప్పిందంట గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇదిేం ఫస్ట్ టైం కాదంట ఇరాన్ వాళ్ళకి ఎప్పుడు వరల్డ్ వార్ జరిగినా ఒకవేళ వాళ్ళ కంట్రీ ఉంటే కొన్ని డేస్ వరకు బంద్ చపిస్తుందింట ఇంటనే అతే మాకెప్పుడు కాలేదుంటే ఇలా
మనకి అంత లేదులే కాని మన దాంట్లో బాగా యూజ్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మా స్టాప్ చేద్దామన్నా చేయగా చేస్తే మస్తు ఇబ్బంది అయితంది అందరిగ అంటే బాగా ఇగ మనం ఇన్ని రోజులు యూజ్ చేసి సడన్ గా లేకపోతే అవును అలవాటు పడ్డాం ఇప్పుడు ఉండలే మీగ ఎటు బోయిన ఫోన్ బెట్టాలి సార్ తదేగఇక అలవాట్లో పొరపాటుగా అది ఇప్పుడు ఏదైనా చూద్దాం అనుకో పని చేసే రాది ఏంద్ర ఇట్లా అయింది ఇట్లా అయింది అందరికి ఇదే ఉంటది
ట్వంటీ అవర్స్ చూస్తున్నాం మినిమం ఎయిటీన్ అవర్స్ ఇగ
హ్మ్
అంతసేపు చూస్తూనే ఉన్నా
ఏదో ఒకటి కాల్సో చాటింగో లేకపోతే రీల్సో టైం పాస్ కి లేకపోతే ఏదో ఒక వర్క్ పరంగానో ఏదో అర్థం అందరికి అవసరం ఇప్పుడు ఇంటర్నెట్స్
అవును
ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా ఇంటర్నెట్ నెట్టు ఉండాలి గదా వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావాలన్నా ఆ ఇప్పుడు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతది తీసేస్తే మన సైడు పలుత్తి ఇంట్లో ఉండి కూడా ఇక వర్క్ చేయనట్టే కదా
హ్మ్ ఆల్మోస్ట్ కాదు అనుకుంటున్నా మన ఇండియాలో లేకుంటే వామ్ మో ఏమైనా ఉందా ఇగ
ఉండలేరమ్మా అసలు చిన్న చిన్న పిల్లగాళ్లకి కావాలి ఫోన్సు అమ్మో ఇంటర్నెట్ లేకపోతే ఇగా ఏమోలేనట్ టుంటది
హ్మ్ ఇన్ఫ్యాక్ట్ దాని వల్ల టీవీ చూడ్డం కూడా తక్కువ చేసారు వాళ్ళు ఫోన్సే చూస్తారు ఇప్పుడు ప్రతి ఇంట్లో పక్కా స్మార్ట్ ఫోన్ ఉంటది
అవును
లాస్ట్కు వర్క్ చేసేటోళ్ళు సీరియల్స్ కి కూడా టైం దొరకట్లేదని మొబైల్ లోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు చూస్తున్నారు
హ్మ్ ఇవి తక్కువ నే వాడ్డం అలానే మ్యాక్సిమమ్ ఫోన్ బాగా ఏశేత్త
నాకు గూడా ఫుల్ గా అలవాటు అయింది ఫోన్
సీరియల్స్ చూస్తరా
ఆ నేను అంత చూడను జస్ట్ ఒక్కటే చూస్తా అంతే అది కూడా చూడట్లేదు ఆఫ్టర్ దట్ రీల్సే ఏమైనా ఉంటే ఇన్స్టాలో రీల్సే
ఏం సీరియల్ చూషేదానివి
ఆ ఏదో ఉండేది అది గుర్తుకురావట్లే అప్పట్లో ఉండేది మీది చూస్తరా
నేను చూడన్ రా అంటే అంతకు ముందు స్కూల్ టైమ్ లో అప్పుడు చూసేదిలే గాని ఆఫ్టర్ మ్యారేజ్ కాంచి నేను సీరియల్స్ సో అన్ని బంజేసినా ఆ ఇగా టీవీ అసలు టీవియే చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్
సేమ్ నాది కూడా అదే పరిస్థితి
ఆ ఫోన్ చూడ్డమే ఫోన్లనే ఇక లేకపోతే వర్క్ ఫోను అంతే ఇగా టీవీ గూడా మా పిల్లలు వచ్చినంకనే పెడతా ఏమన్న వాళ్ళ కార్టూన్స్ ఏ మళ్ళి కార్టూన్స్ సాంగ్స్ అట్లా పెడితే వాళ్ళు ఇగా లా చూస్తా ఉంటారు
నా ఉ నా కాలేజ్ నా వర్క్ మా ఫ్యామిలీ అదే సెట్ అయితాంది నాకు ఫోన్ చూస్తా ఇగ దాంట్ల మధ్యలో దొరుకుతే చాలు ఫోనే దిత్త ఫస్ట్
అలవాటైపోయింది ఇగా అ అలవాటు అయిపోయింది అట్లా
ఆ గోరంగ కాకపోతే తగ్గించాలి కాకపోతే ఇక్కడికి వచ్చ చిన్న ఇంకా ఎక్కువై ంది అది ఎంత తగ్గించాలి అన్నా అంత ఎక్కువ పెరుగుతాంది నా ఫోన్ ది
అవును సే నేనైతే మా పిల్లలకి ఇంతవరకు ఫోన్ ఇయ్యను అంటే వాళ్ళు ఇగా ఏడుస్తారులే గాని అయినా ఇవ్వను ఫోన్ లో ఇక టీవీలో పెట్టి చూడమంటా గాని ఫోన్ అయితే ఇవ్వను వాళ్ళకి అట్లా భయం పెట్టే
గ్రేటే వాళ్ళు గ్రేటే ఈ జెనరేషన్ ల మొబైల్ తీసుకోకుండా ఉన్నారంటే
ఆ ఇగ కొంచెం భయం పెడతారా లేకపోతే వినరు కదా ఏడుస్తారు అని చేతిలో పెడితే డైలీ ఏడుస్తారు
మా అక్క పిల్లలకి గూడా అంతే ఫోన్ కావాలి వాళ్ళకి అది లేకుంటే ఫుడ్డు పోదు ఏం పోదు చెప్పినమాట వినరు
ఉ ఫుడ్ కూడా నేను తినిపియను వాళ్ళే తింటారు వేసి ఇస్తా మంచి టీవీ చూసుకుంట వాళ్ళు నే తింటారు మంచిగా అట్లా అలవాటు చేస్తున్న నాకు అంటే రేపటి రోజులు ఇబ్బంది ఉండకూడదు. అని ఎందుక్ కంటే వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా మనం పని చేసుకోకుండా ఇక వాళ్ళ చుట్టూ దిరక్కుంటా తినిపియలేం గదా ఏదో ఒక పనీ ఉం టది. మనకి ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు ఇది చేయాలి. మన వాళ్ళకి తినిపియాలంటే కుదరదు. వాళ్ళ ఏమో చిన్నగా తింటారు. టైం పడతా ఉంటది మనకి అన్నట్టు నేను వాళ్ళకి ల్లకేసి ఇస్త వాళ్ళు అదే తింటారు చిన్నగా
సరే అక్క నేను తర్వాతీ కి కాల్ చేస్తాను మీకు
ఓకేరా